స్తుందార ఆ ఇన్బడ్తుందా
కా
ఆ మా ఎన్ బడ్ తుందో అనే అన్మాలే బిజి వెళ్లే ఎళ్ళే ఉఊ తన్న ఇల్లు ఉడుస్తాను అంతే పోని అ వుంటయి అయితే
ఉ
య్యా గుం వంట అయిపోయితే బాగా చెప్తాం
ఆ సరే ఇది నువ్ అ
వందు కనీ ఆయన
అదే అదే సరే అక్క ఏమండి నవ కరి
దోసకాయ్ తమటా రా
దోసకాయ్ టమాటోనిర్వా
ఆ పయి ఆ ఏలక్షిల్
ఏది మిరుపకాయ లే వేసుకున్న అక్క మీరు ఈయడు
ఆ వేసినంద
ఇష్టల కోశిల్ల మరి
కోత్తాళ్ళు
కొత్తలా ఏంటి తేజాల త్రిపుర్వన్న
ఏజాలె మొత్తం, ఓ
వాన మబ్బు ఉంది కదా, అదిమరి కోశిల్లా అని
ఆ కొత్త ఈయాల వడ నుంచి
అంతేనా
ఉమ్
నిన్ను ఇంటికాఉంచుతాండు చేనుకు రమ్మంటలేడు, మా అన్న మంచోడు ఒప్పుకోవాలే మా అన్నను, ఒప్పుకోవా చెప్
ఒప్పుకుంటా ఎందుకు ఒప్పుకోను.
ఆ సారె వేరే విషయాల సంగతి నాకు తెలీయదు గానీ, ఈ విషయానికైతే మాన్ననే ఒప్పుకోవాలే.
ఉమ్ దానికి చెప్పు ఫస్ట్, తిన్నారా అన్నం మరి.
ఇఇంగ తిం తింటమక్క తింటాను తొమ్మిది దాటాలి కదా.
తొమ్మిది దాటాలే, త్రీ ఫోర్ అన్నా తయార్ జెస్ సింగిరపటయా
త్రీ ఫోర్ వన్నె అక్క ఇప్పుడయితే.
త్రీ ఫోర్ వన్నెనా అయిపోలే, ఆ ఒక్క రోజు రెండు రోజులకి అయిపోద్దనక్క
ఆ లేదు లేదు, ఈ ఇప్పుడు పొద్దు బుక్లు పట్టదులే పదకొండింటి వరకు అట్లా అయితే అయిపోద్ది. ఇగ నిన్న మొన్న బంద్గక్క నిన్న పండగనే ఇంటికాన్నె ఉంటిమి. మొన్న మేం ముగ్గురం మాట బంద్ అయితనే ఉన్నరు, అట్లా ఆ మేము అక్క ఎనిమిది తొమ్మిది మందిమి ఐతాన్నం అక్క.
ఎనిమిది తొమ్మిది మందా బావ
వాళ్ళు లే జంగ పెల్లోల్లు వస్తళ్ళు, జంగల్ పెల్లోల్లు వస్తారు, లేదు లేదు జంగాలి పెల్లోల్లు ఒత్తాళ్ళు.
జంగాల పెల్లోల్లు ఒత్తాళ్ళు. ఆ ఒత్త సాయేంగాదులే
ఒక్క సెకండ్ ఒక్క నిమిషం. ఆగక్క ఓ మేడం వా ఎడిది కుడా మాట్లాడితే మాకు ప్రాబ్లం అయింది హు అయితే అదే అక్క
ఆ బ బనగానపల్లిఒలో రా
బనగానపల్లెల్లో అస్తాండ్రా సరే సరే ఎంతమందింతొత్తాలు
రోజు పదిమంది పన్నెడు మంది పదిహేను మంది అయ ఎస్ పది ను మది అ రామ కాయ పచ్చ కందా పచ్చికాయ అంత రాల్తందని ఆగిన
అంతేలే మరి
ఓ
హు అయిపోద్దా మరి రెండు మూడు రోజులు
కాలేపోత అప్పుడే ఇంకా రెండు ఎడ లేదు ఎడ ఉంటాయి గట్టిగా ఎ రెండు ఎకరాలు ఉంటాయి
హు అదే పోయిన్ సంవత్సరం వేయలేదా అక్క మీరు పోయిన సంవత్సరం కూడా ఏషియా తోట
పోసంతో సన ఇష్టం
అక్క అక్క ని నీ ప అక్కన వయిస్ ఎవరి దోయిన పడుతుంది కొం
అందుకే వస్తాన ని నను సిగ్నల్ ఉండోడ బయటికి వచ్చేత్తా ఈగ
అదే అదే హు
బయట్కొచ్చకని వాళ్ళు ఇద్దరు మాట్లాడకుడ ఆ పైస శ్వాస వెయ్యలేదు రా ఈ సంవత్సరం ఇగా ఆ పత్తి ఇయ్యాల రేప్పతీసినోల్లున్న తిడుతున్న
బోరామా ఎంతొచ్చింది
చేతా ఎది ఇంనే వా ఎనిమిద ఆ మూడు మూడు ఆరు మొన్న రెండు ఎనిమిది గింటాలు వచ్చిందరా రెండు ఎకరాలకి
ఏంది గంధ తకువా గంంత తక్కువా ఎందుకు
ఏం బతలవది ఎందుకంట మ ఏం ఏ మ మొత్త తో డగా కథ రేస ఫైవ్ మంది రెండు మూడు సార్లు కొతు కాని మంది బస్తాలు మాత్రం ఒకటిసారి వేస
ఓ అయి ని చల అందరిది చానావ కట్నా అయిన కా కానీ రేటు ఉంది రేటు ఉంది కానీ అందరితో అంతే అయింది అదే అదే
ఏకుసినమస్
సోరకాయ ఉండి నాకా
సర్కా సిటీవా ఫోన్ సిటీ వాల ఇలే ఎలా
అబ్బలు పోయి మళ్ళ ఇ్యళ వాళ్ళకితే సిగ్ల్ ఉంచారు నాకు ఫోన్లు ఉంచారు వద్దు అదికియాలి
అందుకడిగలేదా వారికి ఎలా కడుపులుట్లే ఎన్న ఎంతకణ
అవునా శ్రవంత కట్పోయింది మరి
ఏను ఇవేన్వరు వాళ కూలలు వచ్చిన న్నదాల
ఆఓహ
రడే నాకు కడుపు నొప్పనేే స్తాంతకా ఇంక ముంచేసింది ఎట్లా ఏమి కాలని వయిట్ల మళ్ళ మడి బసి తీసు ప
హ సరే అక్క
కాలే కాల మామూలుగాన్నా సరే అని ఏ టైం కాలే ఆరు నుు కర్ చేసావు అైవయిందని నాలుగు
ఏహా కాజద అందుక తానిస్త దిళ్ భర్తానికి చుస్తాను కదా అండి గడి
సరే సరే నేను నేం చేసినావు చెప్పు ఇక నిన్నటి ముచ్చారు చెప్పు
ఏ ముంది పొద్దునలేసి ఊపు అంత పనేయేవరకునా పదకొండు పన్నెడు ఆయె పచ్చడి ఒక్కటి చేసింది ఎం చేయాలె బచ్చాలు చేయలేదు సమంతక్క చేసింది మా తమ్ముడు అడిగింద ఐస్
నువ్వు
మీ అన్న తినడు ఎం తీపి తినడుగా మీ అన్న
ఎందుకు
నేను మే మేన తిపి తిన భయమేస్ కారం అయితే తింటాడు కానీ కారం మన ఏం కరమైతే తింటాడు గని కారం మ ఎం జెతావ్ ఆ పొపన్న పులిహర చేసినా తినాడు ఈగ నా ఒక్క దాని కోసం నాకు ఇంట్రెస్ట్ లేదు అప్పటికి టైం అయిపోయది ఈ పక్క బింది చేసేవరకు టై ఓపిక లేదు ఇగ అత్త పో అది చేసి పాషామ్ అన్నం అండింది గద ఎట్లాగొ నాకు పాషమ్ అన్నం పంపించు ఈల్లు బచ్చలు వ బచల్ చేసి పంపించండి అ పట్ ఈగ ఒకదానికోసం మీ పిల్లలు ఉంటరు అదో ఇదో తినలని చేయబుద్ది దాన్ తో ఇంకా ఆడికి పోతాం నాకంత లా
అంతెలే ఉ మనం ఒక విషయం చెప్పినవ్ అమ్మాయిది ఏమైంది అక్క స్కూల్ కాలేజీలు
ఇం అమ్మాయి పంపిచి ఇగ ఏం తెలువలేదు ఇంకా వాళ్ళ మ కార్యక్రమాలు అయిపోవాలా వాళ్ళ ఐదు రోజులు కావాలి కదా అయనతో జెప్ ఇంకా అందుకని ఏంచెప్ బాధపడి వత్తం లె మేమే వచ్చి మాట్లాడతాం అన్నారంట పేరెంట్స్
హ్మ్
ఎల్లున్ పోవాలి అస్ప హిం ఇంకా ఈ మారి సెలవలేన ఎప్పుడికే కాలేద్ మామూలుగా వాళ్లకు లోకలు సెలవులు ఉంటాయి గ ఎదున్న ఉన్నా కూడా ఎంత బ ఇంట్రెస్టగ పోరు గ సార్ రేపు రమజాన్ ఎల్లుండి ఆదివారం ఇంకా మండే నీ ఇ కారకునా వాళ్ళ అయిపోతే పో ప్పదు వాళ్ళ ఇష్టం పేరెంట్స్ ను ఓపిక ఉండాలి తిరగాలి
ఆ
వాళ్ళ బాధ వాళ్ళ కీ
అంతే
పోయినండి వాళ్ వాళ్ళు ఏం చెతారు కాలేజీ వాళ్ళ మాదేమి ఉందని వాళ్ళ చేతులు ఎత్తేస్తారు
అ అదే అదే
ఆ
బాధంటది తల్లిదండ్రులలకు ఎంతయినా
ఆ వాళ్ళ కాలేజీలకి ఏమ ఎ ఉత్తర్ పోతనేవుంటారు ఎంత మంది పిల్లకి వాళ్ళకీ అలవాటు అయి తు మన లాంటిల్లకి బాధ తల్లిదండ్రులకు బాధ
ఆ ఎం చెత్తం
ఇన్ని సంవత్సరాలు పెంచి సది ప పదిహేడు సంవత్సరాల పది సంవత్సరాల
కానీ ఆ అమ్మాయికి ముందు క్యాన్సర్ అయినా క్యాన్సర్ ని కాపాడుకోలేకపోదు అక్క నిజంగా ఒకవేళ క్యాన్సర్ అయితే మాత్రం ఆ బ్లడ్ క్యాన్సర్ ముందు కాపాడుకోలేరు బ్లడ్ క్యాన్సర్ ఏంద అంటే అ తము ఒంట నిండా ఉంటది కదా కాబట్టి అట్లా
బ అమ్మా హప తెసంట పరంట్స్ నాకు మామ్మకి ఏది లేదు ఏది లేద
క్యాన్సర్ ఇప్పుడు క్యాన్సర్ అనేది న ఎప్పుడు బయట పడలేదు కాబట్టి అది లేదు అనుకున్నారు ఆ సిచ్యువేషన్ రాలేదు వాళ్ళకి చెప్పాలంటే అంతే క్యాన్సరు నీకు ఇయ్యాల బుట్టి ఇప్పుడు నాకు క్యాన్సర్ పుట్టింది అనుకోయాలి ఈ రోజున నాకు క్యాన్సర్ పట్టింది అది ఎన్నెలకు బయట బడుతుది తెల్సా ఏడేళ్ల కు బయట పడుతది కాన్సర్ అర్ధమయిందా ఏ ఏ క్యాన్సర్ అయినా ఏడేళ్లకు బయట పడుతుది ఏడేళ్ళ దాకా నువ్వు సైలెంట్ పిల్లర్ అది సైలెంట్ ఉంటది
కడుపులుపు అదు ఇది ఏం ముండదార
అంటే చిన్న చిన్నగా చూపెడుతుది ఇప్పుడు కడుపున వవుతుదంట మనం ఏం చే ఎ కడపునప్పుకి టాబ్లేట్ ఊకుంటావు అయి క్యాన్సల్ అని నువ్వు ఎందుకు అనుకుంటావు
అమ్మ కనీ ఎళ మామ బానా ఉంద
ఆ వాళు చెప్పడానికి అవేదో చిన్న చిన్నవియని వాళ్ళు అనుకుున్నారు కానీ అది రాంగ్ అమ్మాయికి ఎప్పుడో పుట్టింది క్యాన్సర్ మాత్రం ఇప్పుడు కుట్టదు ఇప్పుడు ఈ సెకండ్ లో చెయ్యేది కాదు ఆ ఇంకొక టూ మినిట్స్ ఇంంతక పదకొండు దనికి మర కా చలాయిపోండి కానీ కానీ ఎవరికైనా ఒక పదకొండు నిమిషాలు మాట్లాడండి
ఆ సర్లే కాని ఆడ్డంబ అంటవని అంటాన వాళ్ళే చెప్పిర్రు పెరెంట్స్ మా అమ్మకి ఏ జబ్బు లేదు ఇం లేదు మేము ఉంటే చెఇంచుకో పొదుమా అన్
అదే అే
అందువల్ల ఇగ నీను ఇగ లే యి ది అప్
కొలె
హు అదే ఉ సరే రా
ఓ
ఆ